హాయ్ ఇ చెకు
ఏం చేస్తుండ్రు
చిన్న పిల్లలకి బాక్స్
అవునా వెళ్ళండ్ర స్కూల్కి
ఇప్పుడే డ్రాప్ చేసిచిన
ఊ అవునా ఇంకా వంట కాలేదా ఏం వంట చేస్తండ్రు
టమాటో మునగకాయ ఆకు
ఆ
ఊ
మీకు దేని మీద ఇంట్రెస్ట్ అండి ఎక్కువ అంటే ఏమైనా ముగ్గులు అవి ఇవి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా
అవును అంటే నేను ఆల్మోస్ట్ అన్ని డిజైనర్ లాగా అన్ని ఇస్తాను
అవునా చుక్కల ముగ్గులు రావేమో కదా
అన్ని వేస్తా ఆల్మోస్ట్ అన్ని
అవునా నాకు ఎక్కువ అంటే డిజైన్ ఏ వస్ వస్తాయి చుక్కలయి బాగా తక్కువ వస్తాయి
అచ్చా
ఊ
ఇప్పుడు ఈ మధ్య మొత్తం అవ్వే ఏస్తున్నారు కదా
అవును ఇప్పుడు పోయిన సంక క్రాంతికి చూసిండ్రా ఎంత మంచి మంచి డిజైన్స్ వేసిండ్రు
అవును అవును అంటే ఇంత ముందు వాళ్ళు ఏట్ ఎట్లా వేసేవాళ్ళంటే అన్ని చుక్కల ముగ్గులు ఏసే వాళ్ళు కాని ఇప్పుడు ఈ కాలంల నైతే ఎవరు వేయట్లేదు అన్ని డిజైన్స్ వచ్చినయి మొత్తం
ఆ అన్ని డిజైన్సే మళ్ళీ శుక్రవారం వస్తే ఒక ముగ్గు వేరే కమలం పూ ముగ్గు గు వే ముగ్గులు తర్వాత తులసి చెట్టు ముందు ఊ కమలం పూవు ముగ్గులు నాకు కూడా చాలా చాలా ఇష్టం నాకు ముగ్గుల్లో ముగ్గుల పోటీలల కూడా ప్రైజులు గెలుచు కున్న నేను అహ రెండు మూడు సార్లు గెలుచుకున్న ఒకసారి దేవుడి ఫోటో దిష్టి వినాయక ఫోటో ఉం
అవునవును
ఆ అదొకటి గెలుచుకున్నా ఇంకొకసారి ఏమో స్టీల్ డబ్బా ఫైలీ క్యా
మేమ్ ఎక్కువగా కోన్ కోన్ డిజైన్స్ అంటే నాకు చాలా ఇష్టం
అవునా కోన్ డిజైన్స్ వచ్చా నాకు కోన్ రా రాదు అస్సలు రాదు
ఊ కోన్ వేస్తావ ఇంకావి అవి రెడి చేయడం కడప కి ఈ ముగ్గులు అవి అ
ఆ ఆ నా కూడా కడపలకు ముగ్గులు పెయింటింగ్ తోని ఫస్ట్ ఆ పసుపు కలర్ పెయింటింగ్ వేసి తర్వాత గ్రీను రెడ్డు వైట్ తోని
అవును
ఇంకా ఇంట్లో కూడా అప్పట్లో వేసుకుంటుండే పెయింటింగ్ తోనే ముగ్గులు
అంటే అది అప్పుడు ఖర్చు ఉండే కదా ఇప్పుడు మొత్తం టైల్స్ అన్నయిపోయినాయ్
ఆ టైల్స్ అయినాయి ఇప్పుడు ఎవరు వేసుకుంటు టలేరు అప్పుడయితే ఫుల్లు ముగ్గులు మ్మ్ మా ఇంట్లో అయితే అవ్వే ఉండేటివి ముందు హాల్లో పెద్ద ముగ్గు ఇంట్లో
అంటే అవి ఎట్లా అంటే పెళ్ళిళ్ళు పూజలు అవి చేసేటప్పుడు ఖచ్చి తను గుంటనే చేయాలి అన్న సెంటిమెంట్ ఉండా
అవును సెంటిమెంట్స్ ఉండే అప్
మ్మ్ అప్పుడే బాగుంది ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది
చేంజ్ అయిపోయిందంత చాలా చేంజ్ అయి
చాలా
పండగల అంటే ఇంక అట్లట్ల
ఏం చేస్తున్నారు
ఏం లేదు నాది వంట అయిపోయింది పనంతా అయిపోయింది క్లోజ్ అయిపోయిందా వెళ్ళండ్రు పిల్లలు స్కూల్ కి
పిల్లలు స్కూల్కి వెళ్ళడం పెద్ద పని
ఆ పెద్ద పని బట్టలు గిట్ల పిండితండ్ర ఏంది
అవునవును
అదే పిండుతూ మాట్లాడుతాండేమ
ఆ ఎందుకంటే పిల్లలు ఎళ్తారు కదా వెళ్ళినాక ఇగో ఈరోజు కొంచెం లేట్ అయింది వర్కు పని కాలే స్నానం చేసా ఫీ కట్టడానికి తున్న మా పిల్లల ఫీ కట్టడానికి అక్కడ బాగా లైను స్కూళ్లల్లో టైం వచ్చినంక అందరు కట్టాలి అన్నప్పుడు అందరు వస్తారు కదా
అవును అందరొస్తారు
ట్ల అదే టైం ఉండే బాగాసేపటే అయింది వన్ అవర్ అయింది అక్కడ స్కూల్లో
ఈ స్కూల్ కు పోతే అంతే ఇగ ఏదో ఇగ పని మీ అంతే లేట్ అవుతది ఫీజు కట్టడానికి అయిన దేనికైనా ఏదైన
ఇంకా బాగా లేట్ అయితది పని మెల్లగా చేసుకోవచ్చు కదా
మ్మ్ పేరెంట్స్ మీటింగ్లకీ అట్ల అటెండ్ అవు
ఆహా లేదు వీళ్ళ స్కూల్లో ఉండదు ఓన్లీ టీచర్స్దే ఉంటదా టీచర్స్ కే మనం ఏమైనా కాంప్లైంట్ చేస్తాము కదా వాటిలో టీచర్స్ మీటింగే ఉంటది
ఓన్లీ టీచర్స్ మీటింగే ఉంటదా మా పిల్లల స్కూల్లో ఉంటది పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది
ఆ ఆ
మ్మ్ వెళ్ళాలి వెళ్ళకుంటే మళ్ళీ నెక్స్ట్ డే అడుగుతరు ఎందుకండి రాలేరు రావాలే ఏమనా సమస్య ఏమనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పుకోవాలె కదా అది ఇదని అంటరు మీ పిల్లలు ఎట్ల చదువుతండ్రో ఏంటి అడిగి తెలుసుకోవాలి కదా అని అంటారు
మాకు అట్లా ఉండదు అంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉన్ అంటే మేము సారికి కంప్లైంట్ చేస్తే సారు ఆ టీచర్స్ కి చెప్తాడు అంతే
ఇంకా పేరెంట్స్ మీటింగ్ అంటే చాలా మంది ఉంటారు కదా వాళ్ళు కూడా ఇట్లా కూడా బాగానే ఉంటేది ఒక్కొక్కరు ఒక్కొక్కరిది చెప్
ఉమ్ అ చెప్పండి వంట అయిపోయిందేమో
ఆ అయిపోయింది వంట అయిపోయింది వంట చేసేసాను టిఫిన్ వెంటనే వాళ్ళకి పెట్టేసినా
ఆహా వాళ్లు వెంటనే తీసుకెళ్తారేమోగదా
ఆ వెంటనే తీసుకెళ్ండి చిక్కుడుకాయ పెట్టినా చిక్కుడుకాయ చేసినా చిక్కుడుకాయ కర్రీ తీసుకెళ్ళిపో నిన్న అందలేదు వంట లేట్ అయింది నిన్న పంపించలేదు
అచ్చ మళ్ళ మీరలి చచ్చ
ఆ మళ్ళీ నేను వెళ్లి ఇచ్చేసి వచ్చినా ఇంక ఈ రోజుక మార్నింగ్ గలిసినా తొందరగా వంటి ఇచ్చేసిన
మార్నింగ్ వేస్తే అయిపోతుది వరకుగాని మేము పైకి వెళ్ళి ఇస్తాం ఎందుకంటే మాకు ఫైవ్ కి పంపి వస్తుంది
మాకు కూడా ఫైవ్ క ఫైవ్ థర్టీకి మాకు పంప వస్తుది దాని గురించి కం ల్సరి లేవాలి లేకపోతే
అవును మా గుడ అంతే ఫైవ్ థర్టీకి వ స్తది ఫైవ్ థర్టీ టూ సిక్స్ సిక్స్థర్టీ
సిక్స్ ఆ ఒక్కోసారి తొందరగా బంద్ చేస్తాడు ఈ రోజు ఆ మాకు ఈ రోజు కొంచం ఆ అతే వన్ అవర్ కరెక్ట్గా వస్తుది ఆ ఎక్కువనే వచ్చింది ఈ రోజు ఎక్కువ వస్తే చెట్లకు అట్లా ఇట్లా పట్టుకుంటాం ఇప్పుడు ఈ కూలీ స్టార్ట్ అయితుంది కదా కూలల కా అవును అవును ఇక అందులోకి కావాలి వాటరిగా మీకే తొందరగాలి ఇవ్వాలి
కొంచెం వాటర్ ఉన్న వాళ్ళకి ఏమని పపం లేని వాళ్ళకి
లేను వాళ్ళకి అవును మాకు బావి కూడా బావి కూడా ఉంది వాట రానప్పుడు బావి
మేము కూడా బావి ఉంది మాకు ఇప్పుడు మేము మోటర్ వేసుకుంటే
మోటార్ వేసుకుంటారా హ
కండన్లు మీది
ట్యూషన్ పంపించిండరా ట్యూషన్ కు పంపిస్తారా పిల్లల్ని ఈవినింగ్
ఏంటండి
ట్యూషన్ కుి పంపిస్తారా పిల్లల్ని వచ్చినాక ఈవినింగ్ ఆ
ఇద్దరు పిల్లలు వెళ్తారు ట్యూషన్కి పంపిస్తా
ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఆడడం అది
ఇవాళ్ళ
ఇంకా ఎల్లుండి సెకండ్ సాటర్డే
ఆ సెకండ్స్ స ఆ అంటే వీళ్ళకి ఈ ఆప్షనల్ హాలిడే ఉంటే ఇవ్వరు ఆప్షనల్ హాలిడే లేకపోతే ఇస్తారు మా వాళ్ళకి
మా వాళ్ళకు ఉంటేది హ ఇస్తారు ఇస్తారు మా వాళ్ళకి సెకండ్ సాటర్డే మళ్ళీ నెక్స్ట్ కూడా పండగ వస్తాంది కదా దానికి కూడా త్రీ డేస్ రంజాన్ కూడా కదా త్రీ డేస్ అట్లా హాలిడేస్ ఉంది
హాలిడేస్ వస్తే పిల్లలకి సంబరమే ఇగ
అవును
హాలీడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయా ఏప్పుడెప్పుడు డుమ్మా కొడదామని చూసు
చూసుకుంటుంటారు
ఈ జనరేషన్ పిల్లలే అంత
పిల్లలు మరీ ఆడుకోవాలి ఆడుకొనివ్వాలి మరీ అంత స్ట్రిక్ట్ కూడా ఉంచద్దు కొంత కొంతమంది పిల్లలని అయితే అసలు బయటకె వెళ్ళనియరు
అట్లా ఉంచొద్దు అట్లా ఉంచితే మనకి అంటే బయ ఎట్లా ఉంది ఎట్లా ఉండాలి అన్న
వాళ్ళకు కూడా తెలియాలి కదా ఉ వాళ్ళకి కూడా తెలియాలి ఇప్పుడు హోళికైతే నార్మల్ గా ఫస్ట్ లాగా పువ్వులతోని కలర్స్ వాడుకునే వాళ్ళు చూడు ఆ విధంగా కొందరు తయారు చేసుకున్నారు
అవును కొందరు తెలిసిన వాళ్ళు మాత్రమే వేసుకున్నారు తెలి
వాళ్లు మాత్రమే ఆ ఈ కలర్స్ తోని ఇట్లా కొంచెం కెమి కెమికల్స్ కలుస్తానే కద కలర్స్లో దాని కోసమని పాత పద్ధతిలో వాడిన్రు కొంతమంది
అవును చాలా వరకి తెలిసిన వాళ్ళుయితే ఆడతారు తెలియని వాళ్ళ తే
కానీ ఆ పువ్వులు కూడా మన ఇండ్లలో దొరకవు అవి అడవుల్లోనే దొరుకుతావు అవును అడవుల్లోనే దొరుకుతాయి ఇగ వాటిని తెచ్చుకోవాలి నీళ్ళలా నానబెట్టాలే కలర్ అవుతాయి మంచిగానే కానీ ఇండ్లలో అలాంటివి పెంచారు కదా అవి పెద్ద పెద్ద చెప్పు
చెట్లు ఉంటాయి మళ్ళీ అవి ఒకటే దగ్గర ఉంటాయి గుత్తి గుత్తి లాగా
ఆ ఒక్కటే దగ్గర ఉంటాయి గుత్తి గుత్తి లాగా కానీ సూపరు ఇట్లా చూపిచ్చురు కదా అవి నీళ్ళలు వెయ్యంగనే ఇట్లా మంచిగా కలరావ్
కలర్ అయిపోద్ది హౌ ఆరెంజ్ కలరు
ఆరెంజ్ రెడ్డు మంచిగా అవుతుంది ఈ కలర్స్ కంటే ఇంకా అవే బెస్ట్ పిల్లలకైతే మంచిగా
అవును మళ్ళీ ఎప్పుడొస్తారు మీ పిల్లలు
ఇంకా ఈవినింగ్ వస్తారు ఫోర్ కొస్తారు
ఫోర్ కొస్తారా
ఫోర్ కె ఇగ టిఫిన్ పెట్టకపోతే ఒకవేళ నేనే వెళ్లేదాన్ని కదా ఇగ పెట్టేసిన ఇక వాళ్ళు ఇక ఫోర్ కొస్తారు వెళ్తా నేను అట్లా
అంటే టిఫిన్ పెట్టకుండా మరి వెళ్ళొచ్చు గా దగ్గర ఉంటే అంటే కొంచెం బాక్స్ లో వాటర్ ఫామ్ అవుద్ది కదా
సరే అండి మరి
ఓకే బా